హలో
వినపడుతుందా నా వాయసు
ఆ వినిపిస్తాంది
ఏం చేస్తున్నారు
ఇప్పుడే కాలేజీ నుంచి ఇంటికి రిటన్ అయ్యా
ఓే ఫైనల్ యియర్ ఆ ఇప్పుడు మీరు చేస్తాడేంది
ఆ ఎం సి ఎ ఫైనల్ ఇయర్
నేను గాను ఫైనల్ నేను కూడా ఫైనల్ ఇయర్ చేస్తున్నా
ఎప్పుడు మీకు ఈ సెమిస్టర్ ఎండింగ్
నెక్స్ట్ మంత్ సెమిస్టర్ ఉంది సెమిస్టర్ అయిపోతేనే అలానే ప్రాయాక్ట్ ఉంది
అకాడమిక్ క్లోజింగ్
ఆ నెక్స్ట్ ఇయర్ సారీ నెక్స్ట్ మంత్
ఓకే ఓకే
నెక్స్ట్ మంత్ సిమ్ అయిపోతే ఇంకా అయిపోయి నట్లే కాలేజ్
నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి
ఇంకా బెంగళూరు వెళ్ళి ఏదో ఒకటి జాబ్ చేయాలి
ఐ టీ ఆర్ నాన్ ఐటీ
ఫస్ట్ నాన్ ఐటి చేసి తర్వాత ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నాయి కదా ఐటీ జాబ్లు రావడం ఏ ఐ వల్ల సొ అందుకు మీరు అండి
ఇప్పుడు ప్రెజెంట్ మాకు ఇంకా సెమిస్టర్ క్లోజింగ్ మే అన్నారు కానీ అది ఎక్స్టెండ్ అయ్యి జూన్ వరకు వెల్తాది ఆ తర్వాత ఆలోచించాలి.
మీ కాలేజీలో ఏమి ప్లేస్మెంట్లు రావండి
వచ్ వచ్చాయి ఇన్ఫోసిస్ అసె అసెన్చర్ అండ్ కాంగ్జెంట్ ఆఫ్ క్యాంపస్ వచ్చింది.
హాఫ్ క్యాంపసా
ఆ
మీరేమైనా సెలెక్ట్ అయ్యారా దాంట్లో